హలో ఆ వినిపిస్తుందండి మీకు
వినిపిస్తే ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కాలేజీ నుంచి వచ్చినా మీరు
చేసిండ్రా మధ్యాహ్న పూట
ఆ చేసినాం అండి మీరు
ఆ ఇ ఆ మాది మా తినుడు అయిపోయిందండి మధ్యాహ్నమే ఇప్పుడు ఈవినింగ్ టీ పెడదామనేసరికి కొంచెం క్లైమేట్ మొత్తం చేంజ్ అయ్యి ఉంది అయితే బట్టలు గిట్ట తీయడానికి పై పైకి వచ్చినాండి
ఆహా వర్షం వర్ష పడే ఉన్నా ఉందా
ఆ ఆ వర్షం పడే ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఉంది ఎట్లా లేదు అనగానీ హాఫ్ అన్ అవర్ లోపు అన్న వర్షం పడతది
అహా
హ్మ్ అటెట్ అటు ఎండ ఉందా ఎట్లుంది
చాల ఎండ గొడుతుంది ఇటు
ప పంపియాల కొంచెం మబ్బులను అద కొంచెం కూల్ కూల్ అయిపోతారు అంటే కాలేజీలలో ఉండి ఉండి టైపోయి టైడ్ అయిపో పోయిన్రెమో కదా
చాలా ఉన్ క కాలేజ్లో ఉండడానికి కాదండి రాడానికి పోనీకే టైర్డ్ అయ్పోతాను
అదే ఈ ఎండకు స్కార్ఫ్ కట్టుకొని ఎళ్లిపోవాలి స్కార్ఫ్సు
అ స్కార్ఫ్ కట్టుకుంటే చాలా ఉడక పోస్తతది కదా
ఉడకపోస్తది కానీ దాని కారణంగా కొంచెం ఎండ తక్కువ తగులుతది ప్లస్ డస్ట్ కూడా తక్కువ కొంచెం మనకు అంత టైడ్ అన్న ఫీలింగ్ రాదు లోపల నుంచి కొంచెం అంటే రెండు మూడ్ రోజు అన్కంఫర్టబుల్ అనిపిస్తయి కానీ దాని తర్వాత అది ఒకసారి అలవాటు అయితే అసలు దాన్ని వదులు కొ కుదరది ఒక రెండు ఆ ఒక రెండు మూడు రోజులు మాత్రం మోస మోసా తీస్కోవడానికి రాదు కాని తర్వాత అలవాటు అయిపోతే మంచిదే మీ క్లాస్ రూమ్ లో అట్లా ఎవరు కట్టుకోరా
కట్టుకోరు కాదు మా క్లాస్ రూమ్ లో ఫ్యాన్స్ కరాబ్ అయినాయ్ మళ్ళీ
అమ్ గాన అదిది రాతెది అట్ అంటే స్కూ కాలేజ్ లో మొత్తం కట్టుకోమని ఎవరు అంటారు తీస్కొని పక్కన పెట్టే సుడే కదా అంటే ఎళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంటే ఎట్లా అంటే మీకు ఇంకా సమ్మర్ వరకు ఎట్లా ఉంటాయ్ కదా
అవునండి వన్ అండ్ హాఫ్ మంత్
మీద బాయ్స్ లెక్క క్యాప్ పట్టుకోని వ వేసుకొని పోరాదు కదా అదేదో స్కాఫ్ ఉన్నా గాని మనకి ఎట్లా చిన్న బ్యాగ్ ఉంటది కదా బుక్స్ లకు ఆ బ్యాగు్లలో పెట్టుకోవడం అని కూడా వస్తుంది స్కాఫ్ అంటే మా పెద్దది కూడా రాదు కదా ఇప్పుడు నాప్కిన్ టైప్ లో చిన్న ఖర్చిప్లాంటిది చిన్న చిన్న మడతలు పెట్టే టైప్లలో కూడా వస్తున్నాయి
అవునండి
అలాంటికట్టుకునీ వెళ్ళిన అయిపోతుంది లేకపోతే మీషోలో అతే రెడీమేట్ డి దొరుకుతుంది అలాంటి అయినా కొట్టుకుంనే అయిపోతది ఎందుకంటే ఈ సమ్మర్ ఎట్లా మీకు మే వరకు కాలేజెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మంచి యూజ్ అయిపోతది
ఎగ్జామ్స్ మొన్ననే అయిపోయినాయి ఇప్పుడు ఏముండయి ఓన్లీ నార్మలే
నార్మలే గానీ మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్స్ మే మే తర్వాత ఎండింగ్ లో ఉంటాయ్ కదా
ఆ జులైలో ఉంటాయండి
ఇప్పుడు మీరు రాసిన ఎగ్జామ్స్ ఫైనల్ కి అంటే స్కోరింగ్ లో వస్తుందా కౌంట్ కి
ఆ వస్తదండి ఆవరైజ్ చేస్తారు
యావరేజ్ ఆ రా మళ్ళీ ఇప్పుడు మే లో అయ్యేది అంటే ఇప్పుడు మీరు రాసిన ఎగ్జామ్ ఒక సిలబస్ క అంటే స ఇదేమంటారు కదా అంటే సీజన్ వన్ సీజన్ టూ అట్లాంటిది ఎగ్జామ్స్ రాసిన్న ఏంది చాప్టర్ వన్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్నట్టు
మొన్న రాసింది పోయిన సెమిస్టర్ కి ఇగ అయిపోయింది అది ఇగ మాకు ఎయిట్ సెమిస్టర్స్ ఉంటాయండి
ఆ ఇప్పుడు మళ్లీ స్టార్ట్ అయితది
కొత్తది ఇప్పుడు కొత్త సెమిస్టర్
దీని ఎగ్జామ్స్ ఏమో మళ్లీ స ఈ ఎండింగ్ లో ఉంటది అన్నట్టు
ఆ సమ్మర్ ఎండింగ్ సమ్మ అంటే సమ్మర్ అయిపోయినాంక రెనీ సీజన్ లో అప్పుడు జూలై లో ఉంటాయి
మ్ జూలై లో ఉంటది అన్నట్టు మరి అంటే ఇప్పుడు మొన్నటి రాసిన ఎగ్జామ్స్ కూడా కౌంట్ కస్తది ఇప్పుడు ఇది జూన్ జులై లో రాసే ఎగ్జామ్స్ కూడా కౌంట్ కస్తది అన్నట్టు
అవునండి మొన్న రాసిన ఎగ్జామ్స్ ఆ సెమి స్టర్ ఇప్పుడు ఇప్పు ఇప్పుడు రాయాల్సిన సెమిస్టర్ ఒక వన్ ఇయర్ది
అంటే రెండు అంటే చాప్టర్ వన్ చాప్టర్ టూ అంటే సినిమా మూవీ లాంటి
అయితే ఒక సంవత్సరం
ఆ సంవత్సరంది అంటే రెండు స్కోరింగ్ పట్టుకొని ఉంటది
ఆ రెండు స్కోర్ ఆ దేనిది దానికే స్కోరింగ్ కానీ అలా ఆ సెమిస్టర్ వైజ్ మాకి ఎనిమిది ఉంటాయి ఎనిమిది ఉంటే అందులో మేము ఇ ప్పుడు సిక్స్త్ ఆరవది ఆరవది మాది
అచ్చ అట్లా మరి దానికి కూడా ప్రాక్టికల్ ల్యాబ్ ఏదైనా ఉండేనా
నిలబడాలి
మరి ఎప్పుడైనా అది కలిపేసి ఇది కలిపేది ఏదైనా ఏదైనా బాంబ్ లాంటిది ఏదైనా విస్ఫోటం అయిందా ఎప్పుడైనా
ఆ ఒకసారి అంతా కాలేదు ఎందుకంటే ఒ క్కసారి అది ఇట్లా అయింది
కొంత కొంత మంది అట్లా ఇట్లా అంట పూసుకున్న అది కొంచెం ఏసో ఇది కొంచెం ఏసో విస్ఫోటాల్లో ఒకటే సారి పోడం మంటది కదా
ఆ అయింది అల్లా అయింది గాని అంత పెద్దగాలే కొంచెం ఎట్లా అయింది ఏం ఎవరికైతే ఏం ప్రమాదం జరగలే
ఏం పర్వాల అరే అందరికి నవ్వాచ్చె విధంగా అయితే అయిపోయింది అన్నట్టు
ఆ ఇంగా అండి ఏమన్లే తిట్టిండ్రు అలా చెయ్యాకండి అన్నారు ఓకే
ఇప్పుడు మీరు చేసేదంతా ఈ ట్యూబ్ ట్యూబ్స్ లల్ల నే ఉంటందా అంటే ల్యాబ్ ప్రా ప్రాక్టికల్స్ మొత్తం
ఆ ట్యూబ్స్ లో కాదండి కెమికల్స్ ట్యూబ్స్ ఆ అలానే ఉంటాయి అందులోనే మొత్తం కెమికల్స్ ఉంటాయి అండి కెమి కల్స్ మిక్సీ చేయడం బాయిల్ చేయడం అలా ఉంటాది
ఒక మషిన్లలో వెళ్లి బాగా తిప్పుతారు చూడు అంటే ల్యాబ్ల్లో మేం అప్పుడు చేసివున్నాం కాని ఆ డిగ్రీ పర్ డిగ్రీ వరకు మేము ఉండే కదా ల్యాబ్ అంత చేసిన్నాం
అట్లా మరి ఉగాదికి హాలిడేస్ ఇయ్యాలేదా మరి
ఇచ్చిండ్రు ఎళ్లినం వచ్చినం వన్ వీక్
వన్ వీక్ ఎళ్లోచ్చిరా ఇప్పుడు మరి మీరు ఈ సీజన్ మొ త్తం ఇప్పుడు సిలబస్ అయ్యేంత వరకు అక్కడనే ఉంటరు మళ్లీ జూన్ జూలై లో ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆ మరి
ఆ మళ్లీ మాకు మేలో వన్ మంత్ హాలిడేస్ ఇస్తారు సమ్మర్ హాలిడేస్
నేకి టోటల్ హాలిడేస్
మకి టోటల్ ఆల్డేస్ మె టెన్త్ నుంచి అయినా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఇస్తారు
మళ్ళీ జూన్లో మళ్ళీ కాలేజీ స్టార్ట్
స్టార్ కాలేజ్ కీ రావలై జూన్ జులైలో ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళా ఆగస్టు లో ఇంటికి వస్తాయి
స్తారు మరి దాని రిజల్ట్ ఎప్పుడొస్తుంది
ఆ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కి వస్తదండి
వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మీకు కాల్ హాలిడేస్ అన్నట్టు
హాలిడేస్ అప్పుడు ఇస్తుండే ఇప్పుడు ఇస్తలేరు సెమిస్టర్ అయిపోయినాక
హ్ అంటే ఆగస్టు లో అంటే మన కొంత కొంతమంది రాని వాళ్ళేమో రారు మీకు కొంతమంది తీసుకున్నోళ్ళు తీసుకోవచ్చు అట్లా బర్టు
వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఇ అటెండెన్స్ బట్టి
అటెండెన్స్ బట్టి మరి ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్ లో అన్ని క్లారి టి అయితేనే నమ్మక ముందా
ఆ ఉందండి ఇప్ప మాకైతే ఏం సప్లే ఏం లేదు బాగానే రాస పాసైనా హ్మ్ కొంచెం ఉంటే పో దేవుని మీద నమ్మక
సబ్ సబ్జెక్ట్ ఆగకుండా ఉంటే అంతే ఎక్కువ చాలతి సబ్జెక్ట్ ఆకద్దు మళ్ళీ అదే రిటర్న్ చదవాలంటే మళ్ళీ హెడ్డేక్ మళ్ళీ దానికి ఒక ల్యాబ్ ఎగ్జామ్ ఉంటది
ఆ మళ్ళీ దీనికి దీనికి మళ్ళ ఆస్ వచ్చేది రాయ లి ఇది దగ్గర దగ్గరలో ఉంటది పది రోజులకి అంతే రెండు రాయాలంటే
సా మారు రెండు రయాలి కష్టం మరి ఇప్పుడు రాసే దానికి కూడా రికార్డులు రికార్డ్స్ కూడా ఉంటాయేమో కదా
అవునండి రికార్డ్స్ ఉంటాయి మీకు ఇట్లా డిగ్రీలో మేమే మేమే రాసామండి మీకు ఇట్లా డిగీ ఇట్లా డిగ్రీ డిగ్రీలో ఇంటర్ లో రికార్డ్స్ ఇలా రాస్త ఇస్తారు కదా లైక్ కొందరు రాయరు రాపిస్తారు
కొంతమంది రాపిస్తారు కొంతమంది రా కానీ మా బ్యాచ్లు ఉన్న వాళ్ళు మేము రాసిళ్ళం దాని తర్వాత కొంత మా బ్యాచ్ అయినా తర్త ఉంటా చూడు అ పాత అకాార్లకిళ్ళలి పైన క రెండ అంటే పైన పేపర్ ఉంటాయి కదా అంటే నేమ్ రాసది అది చింపేసి వది అటాచ్ చేసి దానినే రిటర్న్ ఇచ్చేసేది
ఉమ్ హు మాకు అట్లా అట్లా ఎస్తాం అనేసే మాకు ఆ చెక్ చేస్తారు
చెక్స్ అన్ని పేపర్ల మీద రెడ్ కలర్ తోని పెన్ తోనీ గీత గీస్తున్నా ఇది పెట్టేసి అంటే మ మళ్ళ యూజ్ కి రావద్దదున్నట్టు రెడ్ మార్క్ రెడ్ పెన్ తో టిక్ మార్క్ చేస్తున్నారు ఇప్పుడు
అవును
ఉమ్ అట్లా మళ్ళీ అట్లా రిపీట్ కావద్దని
హ్యాండ్ రైటింగ్ చూస్తారు రాయమంట వాళ్ళకి డౌట్ వచ్చిందనుకో హ్యాండ్ రైటింగ్ చూస్ తరు రాయిమంటారు రాయిమన్నంక హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్ అనిపించిందినుకో కతం చిమ్ ప్పేసి కొత్తది రాసుకోపో అంటరు
పోతే కొంతమంది సార్లు మంచిగా కొంతమంది ర్యాష్ గా మాట్లాడ ఇం కొంతమంది నీకు ప్రాక్టికల్ గా నీ ఇన్నే మార్కులు ఏస్తా అనుకుంటా అంటారు
ఆ మోస్ట్లీ అయితే సాత్ స్ అయితే ఏమనరు మేడమ్సే బాగా సీరియస్ అవుతారు
ఆ ఎంత చేసినా కాని సార్ కొంచెం లైట్ గాని చూస్తారు కానీ మన మేడం మేడమ్ లే ఎక్కువ చేస్తారు గర్ల్స్ గర్ల్స్యే
అవునండి అవునక్క చాలా
ఆ అది అదే ది ఇదేంది అదేంది తొక్క అయింది తోటకూర ఏంది
మళ్ళా సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చే వరికి ఎదురు చూడడం ఏమిండదు ఆ క్లాసెస్ నడుస్తాయ్ రిజల్ట్ రాని రాకపోని క్లాసెస్ నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు మళ్ళీ కొత్త ఒకవేళ ఫెయిల్ అయిన ఏం కాదు సప్లీ పెడతరు ఈ క్లాసెస్ ఇట్లనే నడుస్తాయి అవి అట్లనే నడు సయ్ నువ్వు రాసుకొని రావాలి క్లియర్ చేసుకోవాలి అంతే
అ అంతే
ఇవి నడిచేటివి నడుస్తాయి నువ్వు ఫెయిల్ అయినావు కదా అని ఆపరు
ఆ ఆపడం ఎక్కడుండదు నడిచేది నడుస్తది
స్టార్టింగ్ లో ఇస్తుండే ఎగ్జామ్ అయిపోయినంక మంచిగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ హాలిడేస్ ఇస్తుండే ఇప్పుడు అట్లా ఇస్తలేరు ఒక టూ త్రీ డేస్ ఇస్తున్నారు తర్వాత స్టార్ట్ చేస్తున్నారు హా
ఓకే థ్యాంక్ యూ టెన్ మినిట్స్ అయిపోయింది నా నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకో
ఆ సరే అక్క ఆ ఓకే